నువ్వే
హలో
హలో వినబడ్ బాగున్నామండి మీక్ వినపడ్తుందా
ఆ వినపడుతుంది మీక్ ఇనపడుతుందా
ఆ వినపడ్తుంది
ఉమ్ ఆ తిన్నామండి మీర్ తిన్న
ఉమ్ తిన్నామండి, ఏం తిన్నారు.
చికెన్ అండి ఈ రోజు సండే గదా, మీ మీరేం దిన్నారు.
నేను మటన్ తిన్నాఅండి సండే గదా ఇంగ నాన్వెజ్
అవునాఅండి మీరు రిచ్ ఫ్యామిలీ ఉన్నట్టు ఉందండి, మీరు మటన్ తింటున్న రంటే
లేదండి మే మేము గుడా పూర్ ఫ్యామిలీనే బట్ మటన్ కన్ఫామ్ గా ఉండాల్సిందే సండే మీర్ గుడా రిచ్ ఫ్యామిలీ ఉన్నట్టుంది మీర్ చికెన్ దిన్
చికెన్ ఎంతండి చికెన్ ఎక్కడా, మటన్ ఎక్కడ్అండి. చికెన్ తక్కువ రేటు మటన్ ఎక్కువ రేటు కదండి, మీరు చాలా రిచ్గా ఉన్నట్టు ఉన్నార్
మేము రిచ్ కాదండి మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసారా, ఒక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. చికెన్ ఏ మా ఇంట్లో మటన్ అంటేనే రిచ్ ఇప్పు చికెన్ అంటే పూరుఅని
ఆ చూసినాఅండి చూసినా, చూసినా
ఆమెనితే బాగా ట్రోల్ జేస్తార్ అందరు చాలా ట్రోల్ జేసారు, ఆ చూసారా ట్రోల్ చేసేది.
ఉమ్ ఆ ట్రోల్ చేయడం చూడలేదండి, ఆ రీల్ ఒక్కటే చూసినా.
అవునా, చానా మంది ట్రోల్ జేసారు.
ఓహో అవునా ఉమ్
క్రికెట్ జుస్తారా మీరు
ఆ చూస్తూ ఉంటానండి
అన్ని సారు ఆ చూస్తానండి కానీ నేను ఐ ఓన్లీ ఐ పీ ఎల్ ఐ పీ ఎల్ జూస్తా మీరు
మేము అన్నీ చూస్తామండి, ఎందుకంటే మాకు పని, పాట ఏం ఉండదు. పని ఉన్నా గుడా పక్కన బెట్టేసి అవి చూస్తామండి.
ఎందుకండి ఏదో ఒక పని చూసుకుంటే సరిపోద్ది గదా, ఎందుకు పని పాట లేకుండా తిరుగుతారు మీరు.
ఇ ఏదో ఒకటి చేయాలని ఉందండి మాకు గుడ, కానీ ఏం చేయాలో తెలుస్తలేదండి.
అంటే మీర్ ఏం చెయాలనుకుంటున్నారు.
అదే తెలుస్తాలేదండి, తెల్ తెలుద్దామని కుసున్నప్పుడల్లా యాద్ దొరకట్లేదు అండి, ఏం చేద్దాంమన్నాగుడా.
ఇంగ ఇంగ లైఫ్ లాంగ్ అలానే ఎంజాయ్ జేయ్ మీర్ ఏం ఫిగర్ అవుట్ చేస్కోకుండా
అవునండి అలానే అవుతదేమో అనుకుంటున్నా.
ఇంగ అంటే మిమ్మల్ని ఎవరు పోషిస్తారండి పెంచి
ఉమ్మ్ నన్ను నేన్, నేన్ పోషించుకుంటా అండి.
అంటే అదే మరి ఎలా పోషించుకుంటారు మీరు సక్సెస్ అవ్వాలి జాబ్ తెచ్చుకోవాలి
అలాంటివి తప్ప అన్నీ ఉన్నాయండి మాకు
అంటే ఏమున్నాయి
మీరు చెప్పి తిన్నమా పడుకున్నామా తెల్లారిందా ఇలాంటివి అయితే ఇంట్రెస్ట్ డి మనకి సినిమాలు క్రికెట్
ఉ
అలాంటివి ఇష్టం అండి మీరు సినిమాలు చూస్తారా
బాగా చూస్తామండి మీరు మీరు చూస్తారా
ఆ చూస్తామండి మొన్న రీసెంట్ గా దూరేందర్ వచ్చింది చూసారా
దురంధర్ ఆ చూడలేదండి చా కానీ చాలా బాగుందని విన్నాను పర్ఫామెన్స్ కూడా చాలా ఆ రన్వి
బాక్సఫీస్ దగ్గర కూడా పద్దెనిమిది వందల కోట్లు కూడా కలెక్ట్ చేసిందండి వన్ టూ
రెండు
ఆ టూ కలెక్ట్ చేసిందండి
టూ కలెక్ట్
ఆ బాహుబలి రికార్డ్ ఆ దాటేసిందండి
అవునా వావ్ నేషనల్ అవార్డు వచ్చింటదే మరి
లేదండి వాళ్ళకి ఇప్పుడు ఉండదండి ట్వంటీ ఎయిట్ లో ఉండొచ్చు
ట్వంటీ ఎయిట్ లో
ఆ ఈ సార్ ట్వంటీ ఫోర్ సినిమాలు ఒకటి ఈ సారి తీసుకునేదండి
అవునా మరి ఎవరికొచ్చింది ఈసారి
జులై మూడో తారీఖే అనౌన్స్మెంట్ చేస్తా అన్నారు కానీ మళ్ళా ఆగస్టు లోకి పోస్ట్ పోన్ అయ్యిందండి
ఆ ఎవరికిస్తంది అనుకుంటున్నారు
మన తెలుగులో అల్లు అర్జున్ ఉన్నారండి రేస్ లో అల్లు అర్జును మమ్ముటి పృథ్విరాజ్ సుకుమారన్ వీలు ధనుష్ వీళ్ళ నలుగురు ఉన్నారండి
ఆ
బెస్ట్క్టర్ ఆక్టర్స్ కండి నా ఫిలిమ్స్ కి అయితే నా మూవీస్ కి అయితే నాకు తెలిసి కల్కికి వస్తది అనుకుంటున్నా అండి
కల్కి నామినేట్ చేసారా మరి కల్కిని
ఆ చేసినారండి
ఓ ఇంకా ఏమేమి సినిమాలని నామినేట్ చేస్తారు
ఇంకా ఏమో ఉండే సినిమాలు అయితే తెలీదు కానీ వీళ్ళు మేము అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కాబ ట్టి యాక్టింగ్ కూడా చూసామండి ఖచ్చితంగా వస్తందండి ఈ సారి అల్లు అర్జున్ కి
నాకు తెల్సీ రా నాకు తెలిసి రాదండి ఆల్రెడీ ఇంగా పుష్పకి వచ్చేసింది కదా ఇప్పుడు రాదు ఇంగా
లేదండి వస్తదండి పుష్ప వన్ కంటే పుష్ప టూ లోనే యాక్టింగ్ చాలా ఉంది ఇంపాక్ట్ ఎక్కువ ఉంది పుష్పటు కి ఇండియాన్ మూవీస్ లో
కానీ పృథ్వీరాజ్ యాక్టింగ్ చూసారా గోట్ లో చాలా బాగుంది.
అవునండి. అదొక్కటే అండి అది అది లేకున్నా ఉన్నా కూడా అల్లుఅర్జున్ కి పోటీ లేకుండా ఈజీగా వస్తుండే. అది ఉన్నందుకే ఇప్పుడు ఎవరికొస్తాదొ తెలిదండి.
ఖచ్చితంగా పృథ్వీరాజుకే వస్తాది. చాలా బాగుంటది యాక్టింగ్, అందులో డైరెక్షన్ కూడా అయినదీ కాబట్టి అయనికే వస్తది.
ఏమోఅండి. ఇది, మి నెల ఊర్ళ చూసారా, అండి మీరు
ఎ ము మురళి,
బెసిల్ జోసఫ్ డైరెక్షన్ లో వచ్చింది. చాలా బాగుంటుంది. రీసెంట్గా ట్వంటీ త్రీ లను వచ్చిందండి. ట్వంటీ త్రీను ట్వంటీ టూ లను
అవునా, పేరువిన్నా కాని చూడలేదు. ఎలా ఉంటది.
చాలా బాగుంటుందండి.
ఇది సూపర్మాన్ మూవీ ఏమైనా
ఆ అట్లుంటాదండి ఎ ఒక రోజు ఒక మెరుపు అనేది ఇద్దరి మీద పడుతదండి.
హ్మ్మ్
ఒకడు ఇద్దరి మీద పడితే ఒకడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడు. ఇంకొకడు, ఈ ప్రపంచాన్ని రక్షించాలనుకుంటాడండి. వాళ్ళ ఆ హీరో ఏమో రక్షించాలి. చే రౌడీ ఏమో విలన్ ఈ ప్రపంచాన్ని కూల్ చేద్దామని అనుకుంటాడండి. ఆశక్తి తలతో, నా హీరో ఏమో వాడి వాడి నుండి ప్రపంచాన్ని రక్షించాలని, అనుకుంటాడండి. ఇంక, వాళ్ళిద్దరికి మధ్య ఫైటు మొత్తం హైలైట్ ఉంటది. మేడమ్
అవునా ఒకసారిచూడాలి. నేను ఓన్లీ టెన్ మినిట్స్ ని వస్త ఆ సినిమా ఒక కవలల లవ్ గురించి ఏమో స్టార్టింగ్ ఉంటది. అలా ఊరు కొంచెం చూపిస్తారు.
వచ్చే కొద్దిీ వచ్చే కొద్దీ సినిమా చాలా కామెడీ గా ఇంట్రెస్టింగ్ గా హైలైట్ ఉంటదండి. సూపర్ గా ఉంటది. బెస్ట్ ఫిలిం అండి ఆ
నేను ఫస్ట్ టెన్ మినిట్స్ చూసిన తర్వాత నాకు బోర్ కొట్టింది అందుకే వదిలేసాం. మీని ఇంకా
అవునండి మీరు వేరే మూడ్ లో ఉండి, చూసింటారండి. ఫస్ట్ మీ మైండ్ ని ఫ్రెష్ గా పెట్టి చూడండి. చాలా ఉంటుందిండి. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మామలుగా ఫ్యాంటసీ మూవీ లాగా చూడండి. అప్పుడు మీకువావ్ అనే ఫీలింగ్ వస్తుందండి.
హ ఇంతకు ముందు ఇ ఇన్స్టాగ్రామ్ లో బాగా రీల్స్ వస్తున్నాయి. సూపర్ మ్యాన్ అని సంథింగ్ అని సో అ నేను బాగా హై ఎక్స్పెక్టేషన్ తను నాకు ఎంతగా అనిపయలేదు. మూవీ నా స్టార్ట్
అవున మీ వాయిస్ కట్ కట్ అయితుందండి సిగ్నల్ వస్త లేనట్టుంది
ఇప్పుడు వస్తుందా
ఆ ఇప్పుడు వస్తుంది ఆ ఇప్పుడు ఒకే
అవును యాక్టింగ్ ఎట్లా ఉందండి మరి మిన్న మురళిలో
యాక్షను
ఆ
డైరెక్షను యాక్టింగు డైరెక్ డైరెక్షను మొత్తం సినిమాకి పేరు పెట్టడానికి లేదండి సూపర్గా ఉందండి మలయాళంలోనే బెస్ట్ ఫిలిమ్ అండి
మలయాళంలోనే దీ బెస్ట చ చాలా మూవీస్ ఉన్నాయి కదా మలయాళంలో మంచి మంచి మూవీస్ అంతా కంటే ఓకే వన్ ఆఫ్ ది బెస్ట్
ఆ చాలా బావుంటుందండి
విలన్గా ఎవరు యాక్ట్ చేసారు
విలన్ ఆయన పేరు తెలిదండి అంటే వానికి ప పంచం అంటే ఇష్టం ఉండదు అందుకే నాశనం చేయాలనుకుంటాడు అంతే తప్ప మ్
కి మనుషులంటే ఇష్టం ఉండదా ఆయనకి
ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన ఒక లవ్ ఫెయిల్యూర్ కాబట్టి నా ఆమెనే తన వాని ప్రపంచం ఆమె లేకున్నా ఈ ప్రపంచం వద్దని చెప్పేసి ఈ ప్రపంచాన్ని కూల్చేద్దామని అనుకుంటాడని
ఓహో ఆయన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటాడా లేకపోతే నాశనం చేద్దామని
నాశనం చేద్దాం అనుకుంటాడండి ఆ మెరుపు వల్ల వానికి శక్తులు వస్తాయండి ఫాస్ట్గా ఉరకడం గాని ఫ్లాష్మాన్ లాగా ఉస్సున ఉరు స్తాడండి అట్లా పవర్సు హ్మ్ హ్మ్ కా ఆహ్ అల అల అల అల
ఆలే
ఆ ఇలా కార్లు పైక్ లేపడం గానీ ఓ వన్ ఫార్ట్ టివన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తున్న కార్ని ఆపడం గాని మ్ అంత శక్తులు ఉంటాయండి
ఓకే అయితే పవర్ఫుల్ అనుకుంటా బాగా ఇంకా
ఆ చాలా బావుంటుందండి మేసేజేసావ్ తెలుసా మీకు
చాలా బాగా తెలుసండి ఒక మూవీలో చుశాను కామెడీ మూవీలో
ఆ ఏమో ఆ అతనే అండి అది గూడా బావుంటుందండి మూవీ ఆ ద
అయినాడయ్యి
ఆ డైరెక్షన్ యక్టింగు
ఉమ్
అత్రది మా
ఆయన అత్రది వినడమే ఫస్ట్ టైం అండి నేను చూడ్లేదు
అతనే ఉండ ఆ హీరో దాంట్లోనే అంటే మెయిన్ క్యారెక్ మెయిన్ క్యారెక్టర్ ఏముండదండి అంతా కాలేజ్ లైఫ్
ఓహో ఆయననే డైరెక్ట్ చేశారా
ఉం కాదండి వేరే వాళ్ళు కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఇతనే
అవునా చాలా మంచి డైరెక్టర్ అని విన్నాను నేను మలయాళంలో
మళ్ళా ఈ మున్నెలు మిన్నెల మురళంది చూడండి
ఆ
దాంట్లో ఉండే హీరో కూడా దీంట్లో నటించాడండి
దేంట్లో
ఈ అతిరాది మూవీలో
అతిరాది మూవి ఓకే కాలేజ్ లైఫ్ కాలేజ్ లైఫ్ అంటే ఇంకా మల్టిపుల్ యాక్టర్స్ ని తీసుకె ఉంటారు
ఉం అంటే కాలేజ్ లైఫ్ అంటే మరే కాలేజ్ లైఫ్ ఏం చూపియరండీ మొదట్లో ఒక ఫెస్టి ఉండి ఉంటాదండి ఆరోహణని ఫెస్ట్ ఆరోహణ అనే ఫెస్ట్ ఆ జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి చనిపోతదండి ఆడ తొక్కిసలాటలో
ఆ
జరుగుతు అది ఫెస్ట్ జరుగుతేప్పుడు జూనియర్లు ఉంటారు కదండి వాళ్ళని లాకేసి పెట్టింటారు
ఓకే జూనియర్స్ ని ఎందు లాక్ చేసి పెట్టారు
అంటే ఇంగా క్రౌడ్ ఎక్కువైతుంది అందుక అంతా ఆ ఆ కానీ మన హీరో వాళ్ళ అన్న పోయ్యి ఆ గేట్ తే రుస్తాడండి
ఓకే
తిరు స్థలకి వాళ్ళు హీరోనా అండి బిసిల్ జోసెఫే ఆ వాళ్ళ వాళ్ళ అన్న వెళ్ళి ఇది పార్టీ అందరిది వాళ్ళు గూడా డబ్బులు ఇచ్చారు సో వాళ్ళను గూడా ఎంజాయ్ చేయనిద్దాంమని చెప్పి చెప్పేసి ఆ గేటు తెరుస్తానండి అంగ వాళ్ళు ఊపిలో ఉన్నారండి కదండి అంటే ఎవరికైనా కూడా ఎగ్జట్ట్మెంట్ ఆ ఎనర్జ ఓ చేరిసేసరికి ఇంకా సగం కూడా ఓపెన్ చేసిండాడండి కన్నే నూకి నూకి అంతే దొబ్బి అంతా చేసేసరికి ఆ గేటే పడిపోద్దండి పడిపోయి అతను కూడా ఉం అతను కూడా పడిపోతాడండి పడిపోయిన తర్వాత అట్లే ఉరుకుంట పోతుంటే ఆమెకు తగులుతరండి హీరో హీరో వాళ్ళ అన్న లవర్ ని
లవర్ ఓ
ఆ ఇంగ ఆమె తొక్కిశాలటలో